ఏం చుత్తర్రా
ఆ బావున్నం మీరు బావున్నారా
ఆ బావున్నం సిస్టర్ తిన్నారా
ఆ తిన్నాం మీరు
మేం తిన్నాం సిస్టర్ ఏం తిన్నారు
చికెను, ఆ పలావ్
ఆ
వంకాయ్
వంకాయ మరి అదేంది సిస్టర్
అంటే మా వదిన వాళ్ళు చేసినార్లే
వంకాయ గూడ చేస్తరు చికెన్, మటన్, ఎగ్, ఫిష్, ఫ్రాన్స్ అవయితే ఓకే
ఆ అన్ని ఫెసిలి ఉండవ్
వంకాయేంటి మరి డిఫరెంట్ గ
ఆళ్ పొద్దున్న చేస్తే ఇంగిది ఆ వంకాయి ఇప్పుడు తిన్నాం
ఓకే ఓకే
ఆ
బానే తిన్నారా బానే ఉండెనా అన్ని ఐటెమ్స్ అన్ని
ఆ అండి బానే ఉన్నాయ్
ఉమ్ ఇప్పుడు గూడ చికెనె తిన్నారా
ఆ ఇప్పుడు గూడా అదే తిన్ననం మిగిలుండేది
ఓకే ఓకే
ఉమ్ మీర్ తిన్నరా
అట్లిట్ల మనస్ఫూర్తిలో బాగ తిన్నరట్లయితే
ఉమ్ బానే తిన్నాం మీ వదిన వాల్లిద్దరు బానే చేసినారు తిన్నాం
ఉమ్ మీరేం చెయలేద సిస్టర్
నేను చికెన్ చేసినా, మీ చిన్న వదిన చపాతి చేసింది పెద్దగొదిన ఉమ్
పెద్ద వదిన ఏం చేసింది
అదే కలర్ రైస్
ఓకే ఓకే ఎలా చేస్తారు చికెన్ మాకు కొంచెం చెప్పగలరా
ఆ చికెన్ చెప్పలేము కాని అది అంత ఫ్లోలో రాదు చేసేటప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.
లేేసిస్టే మేము నేర్చుకుంటము కొంచెం మీకు వచ్చిన విధంగా చెప్పండి మిస్టేక్ ఉంటే మేము కవర్ చేస్తాం చేసుకుంటాం ఫస్ట్ చికెన్ తీసుకుంటారు. చికెన్ తీసుకొని కడిగింటారు. బాగా
ఆ ఆనియన్స్ కట్ చేసుకొని మసాలా అవన్నీ ఆ ముందే ప్రిపేర్ చేసుకొని
హ్
ఆ ఇప్పుడు ఆయిల్ లోకి ఆనియన్ చేసి అది బ్రౌన్ కలర్ లోకి వచ్చినాక ఆ అది పచ్చిమిర్చి ఆ
జీలకర్ర ఆవాలు కరివేపాకు
అవన్నీ వేసి అది బయిల్ అయినాక చికెన్ వేసి తర్వాత మసాలా అవన్నీ వేస్తాము. కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రేవీకి అంత ఇంకోటేస్తే అయిపోతది
తిరిగీ మేరా
ఎరువు వేసుకోవాలనుకుంటె వేసుకోవచ్చు లేదంటే లేదు
ఆ పేస్ట్ మరి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు
బాగా అదే చెప్పింది మసాలా రెడీ చేసుకోవాలంటే మసాలా అంటే ఇంకా అ అంత వస్తాయి
ఓకే ఓకే మ తెలియాలీ లెండి
ఆ అవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి అందుకే
ఉహ్
హ్ మీ మీకే మీరు ఏం తిన్నరూ
మాకా ఇప్పుడు సాంబారు అన్నము
హ్ ఆహా
స
వ
కిరక్ పాలన్నం పెరుగన్నం తినేసి వచ్చి ఒక పాపడం తినేసిసి వోచ్చిన
అవును అవును
హ్ ఏవన్ మజ్జగా అట్లా తాగాల్సింటీ
ఆ తాగాల ఐ స్ ఫ్రైడ్ తగినము ఇప్పుడు
హ్
హ్ ఇంకా మీరూ తీన్నారా
ఆ
మీరు తిన్నారా
ఏం తిన్నం సిస్టర్
హ్ ఏం చేస్తున్నారు
ఏం చేయాల సిస్టర్ బయట టెర్రస్ పైన్ కూర్చొని అంతా ఒక చోట ఉన్నాం. మేము మా ఫ్రెండ్స్ అంతా
ఆ మేము కూడా అదే పని కూడా
మా వాళ్ళందరు షాపింగ్కి వెళ్ళి బట్టలు అవన్నీ కొనుక్కొచ్చుకున్నారు
ఆ
అయి చేస్త ఉన్నం అంతే
ఆహా అవున్లె
ఉ
అ
కల రైస్ అంటే ఏం రైస్ సిస్టర్ పలావ రైసా
ఆ
ఆ
అ పలావ్ రైసే చేసింది మేము
హు
అ ఇంకా మీ దాంట్లో ఉంచేసినారు
మాదంతా చేస్తారు సిస్టర్ ఏం చెయరు అదేం బాగుండదు తరస్ చేస్తారు కానీ అదేం బాగుడి కిందదు గాది కాకా ఆ రైస్ కుక్కర్లు పెట్టేస్తారా పెద్ద రైస్ కుక్కర్లు ఉంటాయి కదా
హ
అందులో పెట్టేస్తారు ఏమి బాంగుండదు ఉడుకనే ఉడుకదు రైస్ అస్సల్కే
అవునవును
మా ఎక రోజు బీరకాయ రైస్ చేస అది బీరకాయ కర్రీ చేసినారా ఆ బీరకాయ కర్రీ లాగాలేస చూస్తే చూస్తా ఆ అది ఆనియన్లే ఉన్నాయి దాంట్లో
ఆ అట్సైడ్ ఫేమస్ పర్చసస్ అట్ సైడ్ అట్లనే చేస్తారులు వంటలు
ఏం సిస్టర్ అది ఏమన్నా ఎర్రగడ్లు ఏమన్నా తక్కువ కాస్ట్ అనుకుంటే ప్రతి ఒక్క దాంట్లోకి అదే
ఈ ఎక్కువ కాస్ట్ అయినా తక్కువ కాస్ట్ అయినా అటు సైడ్ వంటలు చేసేది రాదుళ్ళ
ఏది సిస్టర్ అసలుకి అంత ఘోరంగా చేస్తారు వీళ్ళు ఎగ్ కర్రీ చేస్తే ఎగ్గు కర్రీలోకి ఉత్తి ఆ ఆనియన్లే చికెన్ చేస్తే చికెన్ కర్రీలోకి ఉత్త ఆనియన్లే బీరకాయ కర్రీ చేస్తే బీరకాయ కర్రిలోకి ఉత్త ఆనియన్లే
అటు సైడ్ వాళ్ళకి తీయకుంటేనే ఇష్టమేమో
నేను సిస్టర్ నేను ఒప్పుడు అడిగేసినాను అయమ్మని ఏంది అంటి బెల్లం ఏసినరా తియ్యగుందని అడిగేసిన
ఆ మామూలే ఇంగా అడ్జస్ట్ కావాల
మజ్జిగతో చేసుతున్న సిస్టర్ ఇంగా అడ్జస్ట్ అవ్వమంటే
ఊ బయట తెచ్చుకోవాల్సిందే
బయటకి పోవడానికి కూడా ఫీవర్ వస్తుంది సిస్టర్ తినడానికి ఇంకెందుకులే బయట ఫుడ్ తినలే ప్రస్తుతానికి దినితోనే అడ్జస్ట్ అయినా
ఆ
మీరు ఛార్జర్ తెచ్చుకున్నారా
ఆల్రెడీ పాత దానిది కొత్త దానిది రెండు మిక్స్ చేసి ఛార్జింగ్ పెడతన్నా
ఓయబ్బ మీరు చాలా టాలెంట్ పర్సన్ సిస్టర్
ఆ మీ తమ్ముడు సలహా
తమ్ముడి సలహ ఓకే ఓకే
పాతదానికి కొత్త దాన్ని ఏడ్ చేసి పెడుతున్నము
పెట్టండి పెట్టండి
హ్మ్ వర్క వర్కౌట్ అయితంది.
వర్షం గాని వస్తుందా సిస్టర్ అక్కడ
వర్షం గిర్షం ఏం రాలే
అవునా మాకి రాలె వస్తుందేమో చానా మబ్బు అది ఉబ్బరంగా ఉంది క్లైమేట్
మ్మ్ అవును అవునులే
హ్మ్
ఇక్కడ వర్సాలు విర్సలు రావు ఎక్స్పెక్ట్ చేయ్యకూడదు
అవునా మాసైడైతే డైలీ వస్తుంది సిస్టర్ అందుకే అడుగుతున్నా
మీరంతా అదృష్టవంతులు కాబట్టి వర్షం వస్తది
ఏది సిస్టర్ ఎప్పుడు సాయంత్రమే పడుతుందా వర్షము
హ్మ్ చెప్పండి వర్షానికి రావద్దని
అలా అబద్ధాలు చెప్తుంది మాట వింటుంది అనిపిస్తాది
హ్మ్ ఇక్కడ రావు అక్కడ వస్తాయి వస్తున్నాయంటే ఇంగ మీరంతా అదృష్టవంతులనే కదా
మీరు ఏం అదృష్టవంతులు సిస్టర్
హ్మ్
అవును మీకు చెట్లు అంటే ఇష్టమా సిస్టర్
ఏంటి
చెట్లు చెట్లు చేమలు
చెట్లు అంటే ఎందుకు ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే గదా
అంటే కొంతమందికి ఇష్టం ఉండదులేండి అందుకని అడుగుతున్నా
ఎప్పుడు రోజు చెట్ల కిందే కద కూర్చొని చదివేది మేము
అవునా మాకు తెలియదులేండి సిస్టర్
హ్మ్
ఇంటికి కాల్ చేస్తున్నారా సిస్టర్
చేసినాం మధ్యాహ్నం చేసినాం
హుహు అంతా బావున్నారంటనా
హ్మ్ అందరు బానే ఉన్నారు
చపాతి బెండకాయ తీసుకొని తిన్నారంట
హ్మ్ ఇంటి దగ్గరన
హ్మ్ ఇంట్లో నీళ్ళు రావట్లేదంట
హ్మ్
త్రీ డేస్ అవుతుందంట సిస్టర్
ఊహూ
ఏదో పైపులు విరిగిపోయినాయంట నీళ్ళొచ్చే చోట
అవునులే
చాలా ఇబ్బంది పడుతున్నారంట పాపం
చెపిస్తే అయిపోతుది
ఎవరు చేపిస్తారు సిస్టర్ డబ్బులు పెట్టి ఎవరు చేపిస్తారు చెప్పండి
హ్మ్
హ్మ్
అట్లా ఇబ్బంది పడే బదులు ఎవరు ఒకరు ముందుకు వస్తే అయిపోతుంది
ఏం చేపిత్తారో చూడాలి ఫైవ్ డేస్ ఐనా పడుతుంది కంపల్సరిగా క్లియర్ అయిపోయేలోపు ఆల్రెడీ త్రీ డేస్ అయిపో ఇంకో టూ డేస్ పడుతుంది
ఊ
ఊ
ఊ ఎట్లనో కానీ
కానిస్తున్నం కానిస్తున్నం
ఊశ మీరు బయట పోలేదా ఎవరూ
ఆ పోలే సిస్టర్ మా ఫ్రెండ్స్ ఎళ్ళింట్రి బయటకి
ఆ పోవాల్సింది కదా
ఏదో తిరిగేసి వచ్చిర్రు పోయినారు అట ఈవినింగ్ ఇట్లా బిర్యానీ తిని బాగా జ్యూస్ తాగి వాకింగ్ చేస్తున్నారు
అవునులే బిర్యానీ రివరుకో
అరగుదలకి బిర్యానీ అరగాలి కదా
అవును అవునులే
వాకింగ్ చేస్తున్నారు టెర్రస్ పైకెక్కి తిరిగి తిరిగి వస్తున్నారు
ఊహూ
ఊ
తిన్న ఒక బిర్యానీకి అంత బిల్డప్ అవసరమా ఇప్పుడు ఆ
సిస్టర్
తిన్న ఒక బిర్యానీకి అంతగా దా తిరిగితే బావుండదు
తిరగనీలే గ్యాస్ పట్టేసి ఉంటుంది పాపం జ్యూసులు తాగింటారు కదా స్ప్రైట్లు అవన్నీ మళ్ళీ చేసుకున్న
అవునులే
ప్పుడు ఎస్సే చేయగూడదు కానీ చేస్తుంటారు మీరు తిక్కలోళ్ళు కాకపోతే
ఆ ఏ చేనీలే వాళ్ళ ప్రయత్నలు వాళ్ళు
అందుకే నేను ఏం మాట్లాడలే జస్ట్ ఊరికెనే చూస్తూ ఉన్నా
అవునులే ఊ
రేపేం సిస్టర్ ప్లానింగ్సు
ఇంకేం ప్లానింగ్స్ లే
అవునా మా ఫ్రెండ్స్ ఎక్కడి వెళ్దామనుకున్నారు ఈ రోజు పాపం ఎక్కడికీ వెళ్ళలేకపోయినారు పాపం అన్పిస్తుంది
ఆ
ఎక్కడో టెంపుల్స్ కి వెళ్ళాలనుకున్నారా
ఊ
క్యాన్సల్ అయిపోయింది పాపం
అవునులే
ఏమైందో ఏమో కాన్సల్ అయిపోయింది పోలే రోజు వెల్దాం అని ఎంత మంచిగ ప్లాన్ ఏస్కేరో అంత
అవునులే మల్లి నెక్స్ట్ విక్ పోతే ఐపోతదిలే
నెక్స్ట్ వీక్ ఎట్లుంటదో తెలియదు కదా ఈ వీకే పోదాం అనుకుని ప్లాన్ ఏసుకున్నారు ఆ పిల్లోల్లు
ఊ
పోలేదు
అవునులే